సారె కసల్ లిఫ్ట్ చెయ్యవ్ ఏంటే నువ్వు భయం ఎస్తావ్ గాధ కూల్
చ్చింది కదా ఎందుక్
ఎట్లా భయపట్టిస్ ట్లా తెల్సా ఇంకొక పది సెకండ్లు ఆగుతే పోతుండేనే కాల్ మళ్ళా ఎం పీకు ఫోన్ చూసిన ఏంటే కాల్ చేసిన చేస్తన్ చెప్పిలు
చెప్పినకదా తర్వాత కూడా అడుగుతావ్ ఏంది
న ఫోన్ అంతా బా యూస్ జెల్ది వాట్సాప్ ఓపెన్ చేసి కాల్ చేసు కాల్ చేయనిక్ పోతుండే ఇపుడు నెన్ స్టాక్ నుండి ఏదో మెయిల్ ఒచ్చింది ఇన్పిచింద ఏంస్టిక్ నుండి మెయిల్ ఒచ్చింది నువ్వు చేసిందేనా అది
ఏమో తెలీదు
ఎయిటిన్ అవర్ రకాల ఫోన్ ఉండే చూడూ ఒకసారి నిన్
ఆ నేను చూసిందే
ఎప్పుడు అంట అది ఉ
చూడాలి చూడాలి ఆన్లైన్ లోనే టి టీమ్ నేమ్ ప్లస్ ప్రాజెక్ట్ టైటిల్ ఇవ్వాలంట
కాదు తాను అప్పుడు ఎప్పుడో నైక్ ఇది మంజు ఏదో జెసింది కదా నువ్వు నేను గ్రూపుగా
పోలయట్
ఆ అంతే దది ఏంటిది అందులా ఏమ్ లేదు
అది మన కాలేజ్ లోదే
మరీ ఏంటి ఏం కాలేదా
ఏం కాలేజ్ కాదు సార్ వాళ్లు ఇవ్వలేదు
ఏమో
అరె మనది కాదు అది ఆఫ్లైన్ క్యూస్షన్ అది ఇది కాదు ఒకట పదా
ఊ
మ్ ఐఐటి ఇంటర్న్షిప్ అడగడం మర్చిపోయినవ్
లైట్ ఇంకా అది
విల ఇంటెన్షిప్ పియర్గతున రీసన్ ఉంటుండే మంజు కోసం వెయిట్ చేస్తున్న నువ్వు మంజు కోసం వెయిట్ చేస్తు ఉంటే ఆ పిల్ల అస్సలుకి రాదు అంటున్నా
ఆస్సలు రాదు అ
ఆ అంజు నువ్ నాకు అదే అనవ్ కదా అంజూతో కలిసి వెళ్తావు సరదగా అడుగుదాంఅన్న కదా మంజు రాదు అని ఇప్పుడు అర్థమైంది ఆ ఒప్పుకోవ నువ్వు ఆ పాయింట్
ఎందుకు ఒప్పుకోను ఒప్పుకుంట ఆ ఆమె ఆమె రాదు నేను కూడా ఆడుగను
ఉమ్ అడిగినం కానీ ఆమె రాలేదు అంతే గా
రాలేదు
ఇంకోసారి ఆమె ఏం అడగక్కె ఎనాచ్ ఆమె క్యారెక్టర్ అర్దమైందిప్పుడు రాదు అది అనచ్ తున్నారు అర్దమైతుంది.
మొన్న డ్రెస్సు కూడా ఇస్తా అన్నదబ్బి లాస్ట్ వేరే ఫ్రెండ్కిస్సా చెప్పింది నువ్వు గుడా విన్నావ్ గదా
ఉమ్
తరువాత ఇచ్చవా ఆమెకియమంటె. ఆ ఆమె రాట్లేదు రాలేదు అని అంటుంది.
ఆ.
ఇంక లైటనుకున్న నేను.
ఉమ్ . ఆ వేరే స్ట్రేన్ వేరే వాళ్ళనంత నమ్మొద్దు ఇంక. మనది మనం జూస్కోవాలి. అసలు వారైతుంద ఇంకా ఏం న్యూసొస్తలేద్ రెండ్ రోజుల్ నుండి సక్కగ.
అపేషిర్రు అంటే ఆపెషిర్రంటె ఐ మీన్ వాళ్ళు ఫైట్ జేస్కోట్లేరు కాని వారుంది. హెలొ.
అ చెప్ ఎక్కవేం విన్పియట్లేద్ రెండ్రోజుల్ నుంచి నీక్ కొంచెం వాయ్స్ లేదా హలొ
ఆ విన్పిస్తుంది.
. ఊమ్. ఈ టూథౌజండ్ లో థౌజండ్ ఒచ్చిన జాల్ మనకి కద. ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కాల్సేమ్ కరెక్ట్గ ఏం
నువ్వట్ల జెప్పకు ప్లీస్.
ఎందుకు.
నేన్ చేస్నా నేను చేసిన ఫస్ట్ దాంట్లో కై తే నేని అస్సల్ ఎంత పట్టిచ్చ్కొని ఇవ్వన్నీ ఫాలో జేసి జెయ్లేవ్.
ఆ తను ఎందుకంటె ఫోటాస్ నుండి ఫస్టాస్కిది. ముందైదు లేకుండ ని ఫస్ట్ మెయ్నకౌంట్ ల ఇరవై కాల్లు నాకే జేశ్నవ్. .
ఊమ్.
దాన్ల అదే అర్థమైతలేద్ ఇరవై కాల్ల్ నాకే జేశ్నవ్ . ఇరవై కాల్లాగ కన్సిడ్రైతదా నాలుగ్ కాల్లె తీసుకుంటర.
ఏ అయ్తది.
అట్లైతె ఇగ అన్ని అలానే తీస్ పక్కాలు యాడ్ నాకన్నారు మీ డాడీని ఒక్సారడుగు తత్కాల్ బుక్ జేయాలా అని.
మీ డాడీనా
నేన అన్న నేనైతే అస్సలు మాట్లాడ దాని గురించి నువ్వే మాట్లాడు నేనేమన్నా అంటే ఏంటి నీకు చేతకాదా పక్క. చాతకాదనీకు అబ్బాయ్ నువ్వు. నేస్కోవాలి జన్రల్లొ వెళ్ళాలి. ఇప్పుడు నేన్ ఒగ్వేళ జనరల్కెళ్తె ఏడ గుస్సోవాల్ దెల్సా నేను ట్రెయ్న్ డోరుంటది గద డోర్ కాడా కూర్చోవాలి
అట్లెందుకు
జెనరల్లో అలానే ఉంటది కద మరి ఏమనుకున్నావ్
అవును నాకు నవ్య కూడా చెప్పింది జనరల్ సీట్స్ చాలా డేంజర్ ఉంటాయి ఏడ సీట్సే ఉండవూ దొరకడం చాలా కష్టం అని అన్నది
వాష్రూమ్ దగ్గర కూర్చోవలి లేకపోతే వాష్రూమ్ లోపల కూర్చోవాలి
ఇంకా సీట్స్ ఉండవా మనకి
ఉండవ్ ఇప్పుడు నువ్వు ఊరులో ఊరికెళ్తే మీ అన్న అడుగుతడు నిన్ను ఏం చదివ రావు ఎన్ని రోజులు ఏం చేశ్నవ్
నా ఇష్టం ఏమన్నా సదువుత వాడికెందుకు కొడ్తనింకా
అంతగనం అంటవ మీ అన్నకి నువ్ అంత మాట అంటవ మీ అన్నకి నువ్వు నిజం చెప్పు నిజం చెప్పు ఓ మై గాడ్
గా
ఓహ్ మై గాడ్
కాన్ఫరెన్స్ నుండి ఏం మెసేజ్ రాలే ఇంకా
ఒస్తదా మేబి నీకే ఒస్తది అనిపిస్తుంది అవునా అవునా
అవును స్కామ్ అయిపోయినం ఇద్దరం పోయింది నాలుగు వేలు
ఆ వాళ్ళు కా ఆ అది ఏమంటారు స్కామ్ అయితే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు చెప్పు అవి హి హి హెయి
స్కామ్ ఇంకా ట్రస్టబుల్ జెయనికి
ట్రస్టబుల్ చేయడానికి అజేస్తరు
అది చేత్తరు మరి ఎందుకు చేయరు బరాబర్ చేత్తరు మొత్తం
చెయ్యరూ నా నువ్వండి లే
ఓకే క్లీన్ చేసినవా ప్లేట్లు మ్యాగీ తిని
చేయలే
చెయ్వ.
చెయ్య.
వై.
వాయ్ మీన్స్ వాయ్. ఆయ్ వైనాట్. వై నాట్ అభి వై నాట్
లేదూ
వై నాట్ అభి వై నాట్ అభి ఏబ్బీ బేబీ బేబీ ఇ ఓ హ
చాల్లె. కడ్ జేస్తా నెక్స్ట్ కాల్లొ కంటిన్యూ జెయ్యు. కడ్ జెస్త. చాల్ నాకు కడ్జేస్తున బాయ్.
ఎందుకోవ్.
ట్లాడ్దామని. ఘొ లెవెన్ దాకనాడ్తాను. గీడి దాకోచ్చిన లెవెన్ లెవెన్ ఎనజ్దాకనబొయ్క్. గోవ్ త్రీ టూ వన్ జీరో.